హలో ఏం బాగున్నారా వాటిని అండి
ఆ చాలా బాగున్న అండి మీరు బాగున్నారండి
బాగున్నామండి పండుగలు ఎలా చేసుకుంటారండి మీరు అంటే ఏమేం పండుగలు జరుపు కుంటారు
ఆ మేము పండుగలు జరుపుకోవడం అంటే మాకు వాళ్ళు జరుపుకునే పండగలు కొంచెం విభిన్నంగా విభిన్నంగా ఉంటాయండి మా పండుగలు కొంచెం విభిన్నంగా ఉంటాయండి
అంటే ఎలాగండి కొంచెం చెప్తారా
ఆ మేము క్రైస్తవులం అండి మా మాకు నచ్చిన పండగ ఒకటి ఒకటి రెండు ఉంటాయి వాటిని జరుపుకోవడానికి ఇష్టపడతామం
ఉహు ఒకే అండి అందరు క్రిస్మస్ బాగా జరుపుతారు కదండి
ఆ క్రిస్మస్ ని ఎక్కువ చాలా పెద్ద పండుగ అండి దాన్ని చాలా బాగా జరుపుకుంటాము
హ ఇంకోటి ఈస్టర్ కూడా బాగా జరుపుతారు కదండి
ఈస్టర్ కూడా చాలా బాగా జరుపుతామండి
అ మీరు చెప్తున్నారు చెప్పండి మధ్యలో కదిలించాను
మీకు నచ్చిన పండగ చెప్పండి
నాకు నచ్చిన పండుగ అంటే న్యూ ఇయర్ అండి అంటే క్రిస్మసే
ఆ మీరు ప్రత్యేకంగా ఎలా చేసుకుంటారండి పడుగని
పండగని అంటే నేను ఇక హాస్టల్ లో ఉంటాను కాబట్టి ఇంటి దగ్గర ఉంటే చర్చకి వెళ్లడం కుదరదండి ఉమ్ ఇంకా హాస్టల్ లోనే ఉంట ఉంటాను కాబట్టి నేను ఇక్కడ చర్చెస్ పక్కన ఉంటాయి ఉ అంటే మనకి ఏది అనుకూలంగా ఉంటుందో అనుకూలంగా అంటే దగ్గరగా అట్లా కాదండి ఉ బైబిల్ ప్రకారంగా వాక్యం ఎక్కడ బాగుంటుంది అనుకు అంటే మనకి మనసుకి బైవులు కనెక్ట్ అయ్యే విధంగా అక్కడ వాక్యం కూడా ఎలాగైతే ఎక్కడైతే హత్తుకుంటుందొ అక్కడ మనం ఆ సంఘాన్ని నేను అట్లా ఆ సంఘానికి వెళ్తా ఉంటాను అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను తిరుపతిలో ఉన్నాను చెన్నై లో ఉన్నాను అలాగే ఒంగోలు ఉన్నాను నేను చాలా చోట్లే ఉన్నాను అనమాట ప్రతి న్యూ ఇయర్ కి కూడా వాగ్దానం అనేది ఇస్తారండి వాగ్దానం అంటే దేవుడు ఒక మాట ఇస్తారనమాట అది అది తప్పకుండా జరుగుతుంది ఎప్పుడంటే అది మనం నమ్మినప్పుడు ఇంక ఆది ఏం జరుగుతుంది లే ఆ జరిగితే జరగచ్చు లేకపోతే లేదులే అన్నట్టు కాకుండా దేవుడు ఇచ్చాడు కాబట్టి కచ్చితంగా జరిగిద్ది అనీ మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా అది మన జీవితాల్లో నెరవేరుతుంది అండీ
నేను దాన్ని బలంగా నమ్ముతానండి కానీ వాగ్దానం అనేది మనకు బైబుల్ మొత్తం ఒక వాగ్దానంగా నేను భావిస్తాను
బైబుల్ అంతా అంటే అ సంవత్సరం మొత్తానికి మనకు ఒక వాగ్దానం అంటే ఇంకా ఈ సంవత్సరం అంతా మనం ఏ ప్రార్థన చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వాక్యం అనేది మనం ముందు పెట్టుకని ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు అంటే ఇంకా అది మనకు నెమ్మ దిగా ఉంటుందండి బాగా కదా
అంటే దాన్ని కొంతమంది నమ్ముతారండి కొంతమంది
ఉ
కొంతమంది నమ్మకం కొంచెం కొంచెం విభిన్నంగా ఉంది
ఉమ్ అవునండి
అంటే నేనే వెళ్ళ సంఘానికి అలాంటి వాగ్దానం అనే అది ఇవ్వరండి అందుకే చెప్పాను
ఓహో అవునా ఉమ్ అంటే కొంతమంది అలాగ దాని మీదే ఆధార్ పడిపోకుండా కూడా ఉండడానికి ఉంటది కదండి అవకాశం
ఆ దవుడుతో ప్రత్యేకించి డైలీ సం ప్రతిరోజు సంబంధం కలిగి ఉండాలి ఒక వాక్యాన్ని ఒక ఒక విగ్రహం లాగా పెట్టుకోకూడదని భావం లో కలిగి ఉంటారండి
ఉమ్ అవును
అందుకోసమని ప్రత్యేకించి ఈ వాగ్దానాలు అవి తీసుకోవడం అనేది మా సంఘం లో జరగదండి
ఓహో అవునాను చాల దిక్కులో నేను చూసిన ప్రదేశాల్లో అయితే ఇట్లనే ఎట్ల అంటె వాగ్దానాలు అనేవి ముప్పై జనవరి ముప్పై ఒకటో చ్చి డిసెంబర్ ముప్పై ఒకటో తారీక్ అనేది ఇస్తారండి ఆ అంటె ముప్పై ఒకటో తారీఖు అంటె ఉమ్ ఆ రోజు రాత్రి ప్ర పార్థన చేస్తారు జనవరి ఒకటి గూడ కలిసి వచ్చేటట్టు పొద్దున్న అంటె వేకువ జామున ఉంటది కద ముప్పై ఒకటో తారీకు ఒకటో తారీఖు రెండు కలిపేసి చర్చిలోన ప్రేయర్ చేస్తుంటారండి
అలాన
ఉమ్ ఉపవాస ప్రార్ధనలాగ ఇంక ఉండి అప్పుడు ఒకటి జనవరి ఒకటి వచ్ వచ్చిందంటే ఇంక అప్పుడు వాగ్దానాలు తీసుకుంటారండి ఇంక ముగింపు ప్రార్థన అంత అయిపోయి వెళ్ళేటప్పుడు అప్పుడు వాగ్దానాలు తీసుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తు పట్టుకొని వాళ్ళు ప్రార్థిస్తారన్న
అట్ సైడ్ నమ్మకాలు చాల విభిన్నంగ ఉంటాయి
ఆ రకరకాలుగ ఉంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్ కొంతమంది మేరీ మాతను పూజిస్తారు అని కొంతమంది ఇట్ల చాల రకరకాలుగ ఉంటారు
మీరెల నమ్ముతారండి
నేను నా దేవుడినే నమ్ముతాను
ఉహు
దేవుడు అంటె ఆమెని ఎలాగంటె ఉమ్ మేరీ మాతని ఆ ఆమె ద్వార పవిత్రాలని చెప్పేసి ఆమె ద్వార కుమారుని జన్మ నిచ్చారు కాని జన్మని ఇచ్చినంత మాత్రాన ఏమో కొంతమంది అట్లా అనుకుంటారని నాకైతే అది తప్పు అనిపిచ్చిది అ అలాగ ఇచ్చిన దేవుణ్ణి కదా మనం నమ్మాలి అంత శక్తి మంతుణ్ణి కద మనం నమ్మాలి అని అన్నారు ఆలోచనలో ఉంటా
మీలా ఆలోచించడం చాల మంచిదండి చాల మందికి అర్థం కావాలె
ఊమ్ అదే అండి
సర్వా సర్వ శక్తుని పూజించక
ఉ ఊమ్ అదే కదండి ఆయన సృష్టించిన సృ సృష్టిలో ఉన్న వారిని వీళ్ళు పూజిస్తున్నారు గాని అసలు ఈ సృష్టినేే సృజించిన దేవుణ్ణి కద మనం పూజించాల ఆరాధించాల
అది చాల మందికి అత్ అర్ధం కాదండి
ఉమ్ కొంతమంది అంటె మనం చెప్ పపాలను చూసిన కూడ కొంతమంది ఈ క్రైస్తవ లో కూడ చాల చాల రకాలుగ ఉన్నారండి కొన్ని దిక్కల అయితే అదేంటి ఊమ్ అంతే కదా అని నిజమే అంతా కాని స్తంభ ఇదేందో స్తంభ ఉండిద్ది అండి ధ్వజస్తంభం ధ్వజస్తంభాలు ఆ ధ్వజస్తంభాలు ఉంట రాయి టెంకాయలు కొడతారు పూల మాలలు ఏస్తారు అగరబత్తులు వెలిగిస్తారు దీప్ దీపారాధన చేస్తారు
అది ఆ సంఘం గురించి తెలిసిందే కదండి వాళ్ళు అవును విగ్రహంలాగా పూజిస్తాను దేవున్నీ
ఆ ఇంక మొత్తం అదేనండి కాకపోతే మేరీ మాత అంటారు మేము యేసయ్య మే కొంతమంది అయి తే యేసయ్య కాదు మేరీ మాతా అంటారు కొన్ని దికులు అయితే ఏసైనా అని అన్నామంటే అక్కడ ఇంకా గొడవలు జరుగుతా ఉంటాయి ఉ ఏంటో అండి అసలు జనాలు ఈ సర్వాన్ని సృయించిన దేవున్ని నమ్మకుండా ఆయన సృష్టించిన సృష్టిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కదాన్ని పూజిస్తారు పుట్ట అంటారు చెట్ అంటారు రాయ్ అంటారు రప్ప అంటారు
జనాలకి తెలియాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఎదిగిన ప్రతి ఒక్క మనిషి అతనిలో దేవుని ఒక లక్షణాలు కలిగి ఉండాలండి అదే క్రైస్తవత్వం నాకు తెలిసిన మట్టుకైతే
అవునండి
ఇష్టపడే లక్షణాలు నాకు తెలిసినయి అంటే ఒకటి ఒక నాకు తెలిసిన ఒక రెండు ఏంటంటే అండి మనము ఎవరినైనా చాలా చక్కగా పలకరించాలి మాట్లాడాలి వా వాళ్ళ వెనకాల మాట్లాడకూడదు వాళ్ళ చే మనం వాళ్ళ మనం ఎలాకుంట వాళ్ళతో అలా ఉండాలి చాలా సంతోషంగా పలకరించాలి చాల మాట్లాడాలి
అవును
అలా ఒకటి ఉండాలండి ఇంకోటి మన మన పక్కనచ్చి మన స్నేహితులుగా ఎవరైనా సరేండి వాళ్ళతో వాళ్ళు ఏదైనా కష్టాల ఉం టే బాధలో ఉంటాయి ఏదైనా చిన్న ఓదార్పు ఇవ్వగలి ఒక మంచి మాట చెప్పేయగలి ఒక గౌరవం ఇచ్చే ఇది చాలా ప్రత్యేకించి చాలా ప్రత్యేకించిన విషయం అది అందరిలో ఉండదండి ఆ ఆ లక్షణం ఫయస్సుని ఫస్ని ఇష్ట ఇష్టపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆ లక్షణాన్ని మనం ఎంత కష్టమైన దాన్ని భరించి దాన్ని అలవరుచుకోవాలండి
ఆ
ఆ ఇంకోటి చెడు నన్న దాన్ని వదిలిపెడితే ఆ క్రైసు మనలోనే ఉంటాడండి అది దగ్గరా దగ్గర ఉంటే ఆయన మన దగ్గర ఉంటడండి
ఇవి పది ఆజ్ఞలు ఉన్నాయి కదండి
ఉ చెప్పండి
ఈ పది ఆజ్ఞలు అనేవి మనం ఎప్పుడైతే పాటిస్తామో
ఉ
ఇంకా ఇక వేరేది మనం చూడలేమండి పది ఆజ్ఞలు మళ దళతీయుల్లో ఉంది కదా ఉ గలథీరు ఐదు ఐదులో ఐదు మూడులోను అనుకుంటాను ఆత్మఫలములు అని
ఆ అవును
ఆత్మఫలములు ఈ పది ఆజ్ఞలు గాని మనం ఎప్పుడైతే అన్ని కూడా సా అంటే వాటిని మీరకుండా అవేగాని పాటిస్తే ఇంక వేరేదాన్ని మనం చూడము చెయ్యము ఇంకా మన నోటు మాట ద్వారా కూడా వేరే వాళ్ళు నొప్పించే విధంగా కానీ కోపం వచ్చినప్పుడు పాపం చేయకుండా ఉండేటట్లు గాని ఇంక ఇవన్నీ మనకి అలవాటు అయిపోతాయండి ఈ రెండుగాని మనం చేయగలిగితే ఇంక అసలు ఏది కూడా మనం ఆపలేదు అంటే దేవుడికి దూరంగా చేయడం దే దేవుడి నుంచి మనం దూరం చేస్త మన దేవుడు కి ఇష్టం లేకుండా మనం ఉండకుండా దేవుడికి ఇష్టమైన స్థితిలోనే ఉండేటట్టు నేను అనుకుంటా నేను అనుకునేదయితే అదేనండి
ఆ మీరు చెప్పింది నిజమేండి కానీ మనమే పస్లు ప్రకటించాలి కదండి నోడుతో చెప్పపోయినా మన ప్రవర్తన ద్వారా మనం ప్రకటించాలి కదా
అవునండి అది ముఖ్యం విశ్వాస ఉ ఆ చూచుట ద్వారా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి వాక్యం ఉంది కదా
ఆ అండి
ఉ అలాగే ఇప్పుడు మన లక్షణాల ద్వారా మన అలవాట్ల ద్వారా మనం ప్రవర్తన ద్వారా మనం క్రీస్తును ప్రకటించాలి నోటి చెప్పకపోయినా కూడా అప్పుడు అది దేవునికి మహిమ అంటే దేవుని జీవగ్రంథంలో ప్రత్యే ఒక్కటి లిఖించబడుతుంది కదా
ఆ మీరు చెప్పింది నిజమండీ
రేపటి రోజున అక్కడ జీవగ్రంథం అనేది ఒకటి ఉంటుంది కదా ప్రతి ఒక్కటి మనం చిన్న రాయిని కొట్టింది గాని ప్రతి ఒక్కటి ఉంటుంది మనం ఎవరిని బాధ పెట్టింది గాని ఏదైతే చెప్పండి మీకు తెలిసే ఉంటుంది కదా అన్నీ ఉంటాయి కదా
ఆహా తెలిసే ఉందండి మీరు చెప్తున్నారు కదా మీకు తెలియదా
నేను అంతనా అంతకు తెలియదండి ఈ మధ్యే కొంచెం తెలుసుకుంటున్నా మేము కూడా
ఇంత తెలిసి మళ్ళీ తెలియదుంటున్నారు కదండి
అయ్యే నాకు ఇంకా నే చాలా తెలుసుకోవాలండి
బైబిలు గురించి చాలా తెలుసుకోవాల్సి ఉంటుందండి
అవునండి మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందండి బాయండి మళ్ళీ చేస్తా సరేండి ఆ ఓకే అండి